హలో హలో
మీకు వినిపిస్తుంద
ఆ వినిపిస్తుంది మీకు ఏమ్ చేసు న్నారు
మ్మ్ పాలిరు
తిన్నారా
అ
ఎందుకు తినలేదు
ఈ మడినట కాల అ తిన్న
ఆహా ఎం కూర ఇయ్యలా
పప్పు
ఏం కర్రీ చేసారు
పప్పు కర్రీ ఓకే
నాది కర్రీస్ ఏం లేదు ఇడ్లీ
ఏం పికిల్
పికిల్
ఎం పికిల్ అంటున్న
ఆ అదే మామిడికాయ పచ్చడ మ్యాంగో